హాయ్ అండి ఇంతా టైమ్ కి
టైమా మా అమ్మమ్మ వామిటింగ్ చేస్ కుంటా ఉంటే అక్కడ పోయి నిల్చున్నాండి
అయ్యో అవునా అండి
ఆ కొంచెం ముసలామా పొద్దు నుంచి వామ్థింగ్స్ అయితనయట వడ దెబ్
అయ్యో బయట తిరిగ వాటర్ బాగా తాగమనండి బయట తిరగకన్ చెప్పండి
తనే వామ్టింగ్ చేసుకుంటాంది అండి
అయ్యో
హు అదే అక్కడ నిల్చి ఏం లేదండి ఎవరికి ఇట్ల మామ దగ్గరే ఉన్నాము ఇంతసేపు ఏం చేస్తారు అని మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏం కర్రీ చేశిరండి
ఈ రోజు ఎగ్ కర్రీ చేసామండి
అవునాండి పడుకున్నారా అండి పిల్లలు
ఆ పడుకున్నారండి ఈరోజ్ తొందర్గా తొందరగానే పడుకున్నారు
అవునా
మీరేం చేసారండి ఈ రోజంతా
మేమా అండి ఈ రోజు మా మర్దిది పెళ్ళి ఉండే అండి దానికి ఏదైపు ఎంగేజ్మెంట్ ఉంటేయ దానికి సంబంధించి షాపింగ్ వేసి వచ్చినం అండి
అవునా అండి
ఆ ఒచ్చేసరికి టైమ్ అంతా అయిపోయింది ఇగా
మ్ మ్ మీరేం తీసుకోలేదా అండి
మేమేమి తీసుకోలండి ఇగ మా అత్తమ్మ ఒకతే తీసుకుంది చీర
అవునా
ఇంకా మా మామయ్య వాళ్ళు మా మర్ది వాళ్ళు తీసుకున్నరండి అంతే
ఆహా మరి వాళ్ళకి కి వాళ్ళే తీసుకుంటే మీరు డబ్బులు ఇస్తారా అండి వాళ్ళకి
ఆ అమ్మాయికి ఎంతయితే అంత ఇవ్వాలి వాళ్ళు అబ్బాయికి సగమ్ ఇస్తరూ అమ్మాయ్ వాల్లా నాన్న అమ్మ నాన్నకి వాళ్ళ వెట్టాలి వీళ్ళ అమ్మ నాన్నకి వీళ్ళు పెడతర్ అన్నట్టు
అవునా అవునా ఇప్పుడు మీ అత్తమ్మ గారు తీసుకుంది వాళ్ళకు పెట్టాలా లేకపోతె ఈమెక్ ఈమేనా
ఈమెక్ ఈమనే అండి ఎవరికి నచ్చింది వాళ్ళ్ తీసుకుంటారు అండి డబ్బులు ఇస్తామ్ అని చెప్పిరు వాళ్ళు
అవునా అండి
ఔనండి
కే అండి మీక్ వ్యవసాయం ఉందా అండి
ఆ ఉందండి
ఏం చేస్తారండి ఎన్ని పంటల్ ఏస్తారు
ది మేము వరి పత్ తీ మొక్కజొన్న ఇప్పుడైతే మిర్చి కూడా వేసినామ అండి ప్రస్తుతానికి అయితే మిర్చి డానికి వెళ్తున్నామ అండి
అవునా మీ శివుడు వేశారా మిర్చికి బాగా రేటు ఉంది అంట కదండి ఎవ్వరు ఎక్కువ వెయ్యక
ఆ మిర్చికి బాగానే రేట్ ఉంది కానీ కష్టమ అవుతుందండి ఇప్పుడు ఎండాకాలం కూడా ఎండలు స్టార్ట్ అయినాయి కదా అండి కొంచెం అవి ఇప్పుడు ఆ ఎండ కేరడం ఆ ఘటు ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నా అండి కొంచెం ఇబ్బంది అవుతుంది
అవునండి అయితే అసలు మేము మేము మాకు కూడా ఉండే అండి వ్యవసాయం ఒకప్పుడు ఆ లేదండి మేము వెళ్ళాము ఒక కపోతే మా అత్తయ్య వాళ్ళు చేపిస్తారు ఆ ఒకప్పుడు చెనకా చెనక కాయలు మన పెసళలు కందులు అవన్నీ చే వేసేదింటాండి
అవునా ఇప్పుడు ఏయట్లేరా అండి మరి
లేదండి కోతులు కోతుల భయంతోని పత్తి మక్కజొన్న పత్తికి కూడా కావాలి అండి పత్తికాయలు తింటే అంట
అవునా
ఆ వర్లు కూడా గింజలు తిం అట్టే అంత
అవునండి మా సైడ్ కూడా కొంచెం కోతులు ఉంటాయి గానీ ఇంగా ఏం చేయ్యాలంటే ఒకరు వెళ్ళేసి వాటి కావాల ఉండాలి మొత్తం పొద్దున సిక్స్ నుంచి మొదలు పెడితే మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు కో తులను చూసుకుంటా కొట్టడము అట్లనే ఉండాల్సి తనండి ఇగ
అవునండి అసలు కోతులకి ఆరైతే కళ్ళు కనపడవు అని అంటారు కానిండి అవి ఎనిమిత్తం ఏంటి దాకు ఇండ్ల మీదే తిరుగుతున్నాయండి
హ్మ్ ఇంట్లలో గూడ వస్తున్నాయండి ఇంట్లో కూడా ఎ ఏవన్న పెడితే అవి ఎతకపోవడం ప పప్పులు ఎండ పోసిన పల్లికాయ ఎండ పోస్ కున్నా ఏది ఎండ పోసుకున్నా వచ్చి తీసుకొని పోతున్నాయండి అసలు
అవునండి అసలు ఎ ది మంచిగా దాసుకునేటట్టే లేదు కోతుల వాళ్ళ లేదండి పోసేటట్టే లేదండి
తమ ఇగ బట్టి కోసం ఎండినంకా
హ్మ్ ఎంత ఇస్తారండి మీరు కూల్లోలకి కూలి ఒక్క రోజు
ఒక్క రోజు మూడు వందల అండి సీజన్ బట్టి ఒక సీజన్ ఏం పనులు ఎక్కువ లేకపోతే చాలా మంది దొరుకుతేనేమో తక్కువ అండి రెండు వందల యాభై అ అట్లా చాలా పనులుండి అందరు పిలు స్తే వాళ్ళు కూడా కొంచెం మేట్టు చుపెడతారు అన్ని రారు మమ్మూలు వాళ్ళు పిలిచిరు వీళ్ళు పీలిచి తీరు అటు పోవాలి వాళ్ళు డ డబ్బు వాళ్ళ డబ్బులు ఇచ్చిపోయరు వీళ్ళు డబ్బులు ఇచ్చిపోయిరు అనుకుంటా
హ్మ్ అప్పుడు ఇంకా మూడు వందలు ఇస్తారా అండి ఇగ
ఇత్తా మండి ఇంగ లేక్ ఒక్కొక్క సరే వాళ్లు ముందుగానే ఇవాల్సి వస్తది రేపు రావడానికి కూడా ఈ రోజే డబ్బులు ఇవాల్సి వస్తదండి
కదండి నమ్మకం మనకి డబ్బులు ఇస్తే వస్తారని నమ్మకం
ఆ మళ్ళీ ఇక్కడ ఎట్లుంటదంటే కొంతమంది హోటల్కి కూడా పోతారండి ఈ రోజు నీకు రండి నీది అయి
అట్లా మంచిగా మంచి ఉంటదండి అట్లా మంచి ఉంటాది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటే ఈ రోజు నువ్వు నాకు రావే మ అట్ల మాది అయిపోయినంక మీకు పోదామే అట్లా మంచిగా ఉంటాది కదా అండి ఇంకా
ఆ అవునండి అట్లా కూడా వెళ్తారు ఎక్కువ శాతం ఇక్కడ
హ్మ్ మీరు ఏళ్తారా అండి అట్ల మీ ఫ్రెండ్స్ తోన్
ఆ వెళ్తామండి ఇంగా వెళ్తేనే కదా మళ్ళీ వాళ్ళు మనకొస్తారు అనే ధైర్యంతోనే వెళ్తామండి ఇగ కొంచెం అట్లయినా తొందర అయి పోతది అనుకోని మేం వాళ్ళ కెల్లడం వాళ్ళు మా కెళ్ళడం
ఉమ్ అట్ల పోవడం వల్ల టైం తెల్వదు డబ్బులు ఖర్చు కావు
ఉమ్ డబ్బులు ఖర్చు కావు హోటలకు హోటలాగా మళ్ళా ఇంకా మాకు ఏంటంటే కూలి పనికి పోత్ తమ్ కాబట్టి పొద్దున పోయి సాయంత్రం వస్తామండి వచ్చే సరికి ఇగ టైమ్ కూడా ఎక్కువ తెల్వదండి
ఉమ్మ్ నమ్మకం ఇంగా ఉమ్మ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోతే హే నమ్మక్ కం. ఖచ్చితంగా ఒత్తది నేను దానిక్ పోయినా అది నాకొస్తదనే నమ్మక్
ఉమ్ ఇగ ఇద్దరు కల్సి ముచ్చట్లు పెట్ కుంటే పని చేసుకుంటే కూడా అంతగానం ఏమి ఇబ్బంది కాదండి. ముచ్చట్ ముచ్చటతోనే పనంతా తొందర తొందర అయిపోతది ఇక
అవునండి అసలు ఈ కూలోళ్ళు కూడా మోసం చేస్తున్నరండి. రేపుస్తాం రేపుస్తాం అంటరు తీరే టైం కాగానే వాళ్ళక వెళ్తానం అందరు పోతారు ఎవ్వరు ఒత్తలేరిట అని అటు ఉరుకుతారండి.
ఆ అవునండి అట్లనే పోతారు అందుకోసం అనే ఇగ పొత్ హోటళ్లకు హోటళ్లులకు పోవడమే మంచిదని చెప్పేసి ఒక ఐదారు ఊరు కల్సి వచ్చి ఇగ అట్లనే హోటల్ హోటల్లకు పోతున్నామండి
ఉమ్మ్ ఉమ్మ్ మంచిగా ఉంటది కదండీ బావికాడ తినడం ఒకరు కూరలో ఒకరు షేర్ చేసుకోవడం
ఆ మంచిగుంటదండి. అదే టైం కూడ తెల్వదు మంచిగా అనిపిస్తది అప్పుడే సాయంత్రం అయిపోయి నైన్ అన్పిస్తది ఇగ ఐదు ఐదున్నర వరకి తోట్ల ఆ నే అంటే పొలం దగ్గరనే ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానాలు చేసి ఈ పిల్లలను చూసుకొని మళ్ళా సీరియల్స్ చూత్తము అండి ఎక్కువ మేము
అవునా
సీరియల్స్ చూషి పిల్లలకి ఓం బుక్కులు ఉంటే రాపిచ్చి ఇగ కోసేపు ఉండే సరికి ఇగ అలసిపోయినట్టయ్ నిద్ర వస్తుందండి ఇక తొందరనే నిద్ర పడతది.
అవున బోర్ దగ్గర వాటర్ తెచ్చుకొని మంచిగా అందరు కూర్చొని ఊర్లో కబుర్లు చెప్పుకుంటూ మంచి
ఆ అవునండి ఇప్పుడు ఒకరు ఇష్ త్యల్ గూడా ఎవరికన్నా బాధున్నా కష్ చమున్నా వాళ్లు ఒకర్దొకరు ఇట్ల ఎ తా ఉంటే నాక్ ఇట్లుందీ అట్ లుంది ఇంట్లో ఎవరు వట్టిచ్ కొరు ఏం జేయరు ఇట్లాంటి కష్టం వచ్చింది అట్లాంటి ఒచ్చిందని మాట్లాడుకుంటం అండి
అట్లా గూడా మంచిది గదండి ఒక బాధ పోతది, చెప్పుకుంటేనే బాధ వోతది అన్. మనుసులో దాసుకుంటే పోనే బోదు గా బాధ
అవునండి అట్ ట్ల గూడా ఏ ఉంటరు ఒకరు బాధ ఒకరు షేర్ చేసుకుంటరు, ఒకరు గురించి ఒకరు చెప్పుకుంటరు. ఇంక ఊర్లో ఏమన్న కొన్ని విషయాలు జరిగినా, ఎవరన్నా చనిపోయినా, ఎవరిదన్నా ఫంక్షన్ ఉన్నా. రేపు ఆ ఫంక్షన్ కోవాలి అ కడ చనిపోయిరు చూసి రా కీ అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటా ఉన్ తరండి
అవునా మంచి చి అనిపిస్తదండి అట్లా కష్టాలు జ కోడానికి ఉండాలి ఫ్రెండ్స్
అవునండి ఇగ ఎటన్నా బోవాలనుకున్నా వాళ్ తొనే కల్సి వోవడ్ డం ఏదన్నా కొనుక్కోవాలన్న వాళ్ళని తీసుకో ఒక రోజు పనీ లేనప్పుడు అందరు కలిసి పోవడం కొనుకొచ్చుకోవడం ఇట్లా
ఊమ్ మంచిగ ఉంటది ఎ ఆ ఎటూ కష్టం జె ఏస్సం కాబట్టి డబ్బులు ఉంటయి. ఏమన్నా మంచి మనసుకు నచ్చింది కొనుకొని రావచ్చు, మనసుని చంపుకోకుండా.
అవునండి
ఆ ఎన్ని రోజులు సంపాయించినా, మంచిగా, హ్యాపీగా, బతకాలి గదా అండి. తినడం బట్టలైన ఏ దైనా కొనుక్కోవాలి మనషికి నచ్చినయి
అవునండి ఇగ అట్లనే అనిపిస్తాదండి
అవునండి అసలు ఇట్లా కూలి పనిలో ఆనందంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారండి మంచిగా ఆనందంగా రోజు పొద్దున పదింటికి పోతే ఐదింటికి వస్తారండి మంచిగా ఉం
ఆ ఇంటి దగ్గర నుంచి తొమ్మిది నరక్ కట్లా బయలుదేరుతామండి, మేము వాళ్ళ చెలుకల కాడికి పోయేసరికి పది అయితాది పది పది బావు అట్ల అయితది మళ్ళీ పోయి
ఉమ్ ఉ
మళ్ళీ సాయంత్రం ఐదింటికి అట్లా బయటికి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి ఐదు బావ్ ఐదున్నర ఇట్లా అయితది అండి
ఆ అదే ఇప్పుడు ఏదన్నా షాప్ లా పని చేస్తే, పొద్దున్దాక పని చేయాలి ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండరు ఏముండరు నిలబడాలే, చెయ్యాలే, ఆ ఆ రా రా త్రీ అయితదండి పిల్లలు చూసుకునే వాళ్ళు ఉండరు ఈ కూలి పని అనుకోండి చాలా మంచి ఐదింటికే రావచ్చు మనం
అవునండి, మళ్ళీ షాప్ లాన్నా ఏదైనా వర్క్ చేసినా కూడా షాప్ లా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలండి ఓనర్స్ చెప్పినట్టు వినకపోయినా వాళ్ళకు కోపం వస్తది
అవునండి అసలు టైం కూడా ఎనిమిదింటికి అట్లా పంపిస్తారు, మనకి ఇష్టం వచ్చినట్టు పంపియ్యరు, ఇదైతే ఒక అర్ధ అర్ధ గంట గంట లేట్ అయినా ఇట్లా అయిందక్క అట్లా అయిందక్క అంటే, సరేలేవేవచ్చినావు కదా పని చేయ్యి అని అంటారు.
అవునండి ఇప్పుడు ఇంగ మేము కూరగాయలు కూడా పండించుకుంటాము అండి కూరగాయలు కూడా ఎక్కువ కొనుక్కొచ్చుకోము, ఇగా ఇంట్లో పండిచ్చుకున్న కూరగాయలతోనే వండుకొని తింటమండి అ ఇట్లా మాకు కొంచెం హెల్త్ కూడా మంచి ఉంటాదన్నట్టు ఇగ ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది కాబట్టి మేము కొన్ని ఫ్రూట్స్ కూడా వాటర్ మిలన్ కూడా వేసుకుంటామండి అట్లా కూడా అవి కూడా
ఉమ్ అ అమ్ముతర అమ్ముతర ఎ టి మందమేనా అండి
ఆ ఒక్కొక్కసారి ఇంకా ఇంటి మందమే అండి ఇంకా పెద్ద ఏము చెయ్యలేదు ఇగ ఈ మి ర్చీ మొక్కజోన్న వీటితోనే సరిపోతదండి, ఇంకా వాటిని చెయాలంటే ఇగ కొంచెం ఎక్కువ పని అయితది రిస్క్ అయితదని
అవునా, కానీ మంచి ది కదాండి ఆర్గానిక్ గా ఫుడ్ తినిపియ్యడం పిల్లలకి
ఆ అవునండి మంచిగా అనిపిస్తాదండి, ఎక్కువ మీద ఏం ఫ్రూట్స్ టారండి, మీకు ఇష్టం ఎక్కువ
ఊ ఇప్పుడు ఈ సీజన్ లో అయితే వాటర్ మిలాన్ అండి
ఉమ్ మ్యాంగోస్ ఎక్కువ దొరకవా అండి మీ సైడ్?
దొరికుతాయి అండి కాకపోతే ఇంగ ఇప్పుడు కొన్ కొనుక్కోవాలి మంచిగా ఉంటాయి అసలు టేస్ట్ కూడా కోతుల వల్ల తోటలల్లా అన్ని ఖాళీ అయిపోయినాయి అండి
అవునండి కో ఎక్కడ చూసినా కోతులే కోతులు
ఓకే అండి మరి
ఓకే అండి
త బ
చి